ఏం జేస్సున్నవ్
ఎం లేదు నువ్వు ఎం చేస్తున్నావ్
నేను అన్నం తిందామని
తినకపోయినవ్ మరి
తింటా కొంచెం తింటా
క్రికెట్ కి పోతడా ఇయాల
ఇయాల క్రికెట్ కి వొవాలే మళ్ళా రేపు మహిబాద్ పోవాలే రేపు మహిబాద్ నువ్వు కూడా సెట్ చేసుకోరాదు నువ్వ్ ఏముంది ఒకరు ఏముంది హాస్పిటల్ లేకపోతే ఇదే మా అక్కోళ్ల ఇంటికి పో లేకపోతే ఎం ఉంది గాని
మా అక్కోళ్ల ఇంటికి పోను రా
హాస్పిటళ్లనే ఉండు ఏముంది ఇంట్లో నువ్వు ఇంటికాడ ఉండి చేసేదేమున్నది ఫ్రీ టికెట్ ఏ గా
ఊ
ఉ నువ్వు ఇంటికి రా నేను అత్తమ్మోళ్ల ఇంటికి పోత ఎదో తోడు అట్లా ఆ ఏమంటావ్ హలో హలో హలో హలో హలో అథ